హలో
హలో
ఉ
ఏం లేదు నువ్వేం చేతన్నావ్
నేనా అంగో పూన్ పట్టుకోని బూనను పట్టుకోని డాబెక్కిన
అసలు నిన్నైతే బూనా నునే మమ్మీ అనొచ్చి బిర్గ్ పట్టుకున్నది అసలు ఎట్లా అనిపించ్చింది తెలుసా డైరెక్ట్ ఎగిర్న పైన ఏమొఉచ్చట చెప్తాంది ఏమి
ఊకే చెప్తాన వెందీ నీతోని ని పక్కన పండుకున్నానని ఎవల్కి చెప్తానవ్ అంటంది
మ్ తిన్నారా
ఊకే తీట తీీట పనులు ఒక్క కాడుండదు ఊకే తిట్లు దెబ్బలు తినుడే
అమ్మో దాక్షి చి దేయాంష్ గని కన్నా ఎక్కువనా
ఆ
దేవాన్ష్ కాన్ దేవన్ష్ ఖన్నా ఎక్కువనా
భూవన ఇంక ఎక్కువ దేవాన్ష్ కంటే
ఆ
ఎవరెక్కువా చెప్పు
దేవాన్ష్ గాడే ఎక్కువ
విడా
దేవాన్ష్ వాడే ఎక్కువ
ఇంగో దేవాన్ష్ మమ్మిని చీర గుంజుతాడు చెంపల్ పట్టి గుంజు తడు ముద్దుపెడుతడు ఇప్పుడు ఏమన్న కర్రపట్టుకోని దగ్గర పోయిందనుకో చి చిన్నూను కుడా అంతే ఇట్లా ఇట్లా కోతుళ్ళేక్కే ఇట్లా ఇట్లా అంటాడు ఇట్లా నాలీకెళ్ళపెడ్
అదే మస్తు కోతేశాలు మొన్న అత్తమ్మమామయ్య వతే మొన్న అత్తమ్మ మామయ్యా తే అసలేంతా డీసెట్గున్నాడో
హా ఎక్కడ
ఇలుకట్టల్నే
ఏ అత్తమ్మ మీ ఒళ్ళోచిల్లా ఓచిల్లా స్ీక్లా గట్టిగ మాట్లాడు
అల్లా ఇంటి కో చ్చిర్రే ఇక్కడికోచ్చి చూసుకొని ఒక ఫైకేమో స్టార్ట్ అయిర్రు చిర్రు
అవునా ఇగ అమ్మ వాళ్ళు బయట మంచలేదుకుర్రు పక్కలేసుకుర్రు మాట్లాడ్
ఎక్కడ మన ఇంటికన్నా వాళ్ళ ఇంటికన్నా
మనింటి కాన్నే మి ఇక్కన్నే పండునకుంటాంది గా అమే
ఎవరు
నాకులు అదే ఆ అమ్మమ్మ చల్ అమమ్మ
భాగ్యమ్మా
మ్ హు ఆ భాగ్యమ్మ భాగ్యమ్మే
పనుకుంటాంది మొన్న ఒక్క రోజే ఆడ సరస్వతమ్మ అల్ల ఇంటి కడ పండుకున్నదంట చాలా మంది
ఆ నిన్న నిన్న ఒక్కరోజు అంటి
నిన్న కదే మొన్న మేము ఉన్నాం
వచ్చివరుకు ఆ ఆ రోజ అన్నయ్య రాలేదు
అన్నయ్య రాలేదు మేము నిన్న మొ ఉంటటే వచ్చేటో
ఆహా
వెహికల్ కావాలన్ట్నే వానికి
ఆటో లేద
ఉన్నది వాళ్ళ వైఫ్ ఎంకరేజ్ చేస్తాంది వెహికల్ తీసుకోమని
కార్ అంట
ఆ సెకండ్ లో మళ్ళా సెకండ్ లో తీసుకొని కంపెనీ ఆ ఇట్లా ఆఫీస్ లో పెట్టడానికి రాదు అయితేనే నే ఆఫీస్ లో పెట్టడానికి వతది
హు
ఒకవేళ సెకండ్ లో తీసుకుంటే వాడే తోలుకోవాలే
నా
బావ ఆఫీస్కి పెడితే ఎంత ఇతరే మంత్లీ ఆఫీసు లో కార్ పెడితే మంత్లీ ఎంత ఇత్తరు ఆ నలభై అంట
నెలక
ఫార్టీ కే
మీలగానే
ఆ
నెలకి నలభై వేల అంటే ఈ లెక్కనా ఈఎంఐ పై కర్చులు వెళ్తాయి కదా
ఆ ఆ మనమే డ్రైవర్ ని పెట్టుకోవాలే
డ్రైవర్ల అంటే రేల్ డ్రైవర్ కే
డ్రైవర్కి ఒక పదివేలు
పదివేలు అయితే ఏ డ్రైవర్ వత్తడు
దవాయ
పార్ట్ టైం అయితే వత్తరు
గదే ఊకుంటదన్న మరి ఆఫీస్ లో కాని
హు
ఎప్పుడు ఫోన్ చేసి
కాదా టైం సెన్స్ ఉండదులే కానీ అట్లా ఇగో డ్రైవర్ ని పెట్టుకోవడం కన్నా మనమే చేసుకోవడం బెస్ట్ కదా
అవును
మనం వేసుకుని మనయే పెట్రోల్ ఖర్చులు మనయే రిపేర్ ఖర్చులు అయితే మంచిగుండు
అట్లాయితే కొత్త కార యితనే ఏజీకుంటంది
అదే అట్లే కొత్త కారు అయితనే ఆఫీస్ లో పెట్టుకుంటారు ఇగ సెకండ్ల తీసుకొని ఆఫీస్ లో అంటే అది నడవని పని అదే ఎప్పుడు ఏ రిపేర్ అయ్యది ఏమయేది తెలువదు దు
ఉ
అదే మాట్లాడదామని పొద్దున అన్నకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే
మ
మొన్న అడుగుతాంది మేరి అది ఎవరు వద్ద అంటారు గాను తాగట్లేదు
అ
మొన్న వాళ్ళ వైఫ్ అడుగుతంది వాళ్ళు పెళ్ళాం మొగల్లు ఒకటె స్టాండింగ్ మీద ఉన్నారు కదా
ఉ
అట్లా అని అనుకుంటారు
అమ్మమ్మ పెద్దమ్మ అమ్మమ్మ వానిదు నాకు తెలిసి వీళ్ళేమో
వానికి అంటె దినికి కూడా ఎవరు పేరు మీద మంచిగా ఉన్నది ఈనుమో అట్లా చూపించుకుంటారు అంట కదా
ఆ
ఆ
ఏ ఎంతున్నా కాని అది మనం మనం నడుపునేదాని బట్టి ఉంటది లేవే
అదే
ఉ
వీడికి భయం భయం పెదనాన్న అందరి తాత చచ్చిపోయినప్పటి నుంచి ఎట్లనో పెదనాన చచ్చిపోయిన అన్నయ్య కు కట్లా అయిపోయింది ఆటోల తిరిగుతే ఇరవై నాలుగు గంటలు నరేష్ నన్న ఇక్కడ ఎప్పడికి ఒకలు పక్కన ఉండుడు
హ్మ్
అట్లా
చేసుకుంటే మంచిగ చేసుకుంటే మంచిగానే ఉంటది ఎవరు వద్దన్
మేము ఆరు కిరాయి లు వేములవాడకు ఒక రోజు రెండు రోజులు పోయాత్తే ఎడు ఎనిమిది వేలు
ఉ
మంత్లీ నాలుగైదు కిరాయిలు అచ్చిన సాలు
నాలుగైదు కాదు రెండోచిన సాలు ఉన్న సిట్యువేషన్ కి కార్డు యెల్లడు పోను పదివేలు మిగిలిన జాలు
అదే ఇగ వాని కోపిక
మన డాబా మీద ఇత్తేమో స్మెల్ అత్తందే అసలు
స్మెల్ల పక్కన క్రిషివ్ కార్ పతికేయ బాత్రూమ్ అట్టుంది
నువ్వు పాపం మూడు రోల్ నుంచి పోన్ చేత్తాంద నీన్ బూన బూటింటే పోరామాల
పోయిరా రాదు ఎట్లున్నాడు
మొదలు వెెట్టిండు ముదల్ వెెట్టింటందల అమ్మ వతల ఇంటి కడ వాళ్ళగా వాళ్ళు వాళ్ళు మా లింకటమ్ములు
ఆహా
రావు మీద అనుకుంటుపడతారు మీకు ఇన్పిత్తందా
హ
కొ కొ ఆ
హ
డాబా మీదంట దుప్పటి కప్పుకోవాలంట ఫ్యాను తెచ్చుకొని పెట్టుకుందాం అంటది
వామ్మో ఫ్యాన్ గా చింత చెట్టుకు కట్టులే
మస్తుగాలి అత్తందే
మస్త్ వతది ఆ రోజు బన్నీ సింధు ఫుల్ ప్లాన్ చేసిరు
మ్మ్
కానీ వర్కౌట్ కాలే
పైన పడుకుంటాం
బన్ను పైన సింధు ఇంట్లా నువ్వు వచ్చు మధ్యరాత్రి వచ్చి పన్నా వస్తుంది కాడ
మధ్య రాత్రి కాదు ఆయన నాలుగు ఇంటికి వచ్చి వండుకున్నాం మమ్మీ సింగ వండుకుంటే మధ్యలో
మమ్మీ సింధు పండుకున్నారా
ఆ
ఓరి నాయనో నైట్ మొత్తం ఏదో చరిత్రనే జరిగింది ఇంట్ల
ఉకెత్త
ఆ
ఏమైంది
ఏహే నువ్వు అనుకున్నది కాదులేగాని వాళ్ళు దానికోసమే ప్లాన్ చేసిరు విత్ కిచెన్ బెడ్రూమ్ లో డాడీ ఉన్నాడు హాల్లో వీళ్ళందరున్నారు వదిన ఉన్నది బయట మేము ఉన్నాం ఒకటే కాలి మది వీళ్ల చాటింగ్ చూతనా బన్నీ నాకు మెసేజ్ చేసింది మమ్మీళ్ళుండుకున్నన్నారు రంటే మమ్మీ వాళ్ళు నైట్ మొత్తం మాట్లాడకున్నారు తెలుసుగా ఎట్లుంటుది కలవక కల్వక కల్తే నైట్ మొత్తం మాట్లాడుకున్నారు వాళ్ళు పడుకునే సరికి ఒకటీ అయింది బావ పడుకునేసరికి రెండు అయింది మధ్యరాత్రి ఆ రెండైనా పర్లేదు మూడయినా పర్లేదు నాకు కాళ్ళనొత్త నేను అంటే వచ్చి ఒచ్చుతా తనే ఆమె ఆయనే
ఆ
బలాస్ట్కి ఈ వీళ్ళుండుకో సరిగగా ఉన్నాయిది అ రెం ఇంట్లో వీలు పన్నారు వీలుున్న మమ్మీ ఇంట్లోన్నది అమ్ పనకు నువ్వేవాన్నా ఆలోచనతే మ చాటింగ్ చుతే బాను అడ్డం మతే
సరేలే ఉంటానా మళ్ళీ చేత ఆగు
ఆ సరే చేయి